హలో
ఆ హలో
నమస్కారం అండి
చెప్పండి
ఇప్పుడే మైదానాల్లో పరుగులు ముగించుకోనింటికి వెళ్తున్నాను పొద్దున్నే ఫోన్ చేశాను అన్ని ఏం అనుకోకండి మీ ఈరోజు ఎలా ప్రారంభమైంది
ఏం పర్వాలేదండి నేను కూడా ఇప్పుడే నిద్ర లేచి యోగా ముగించుకున్నాను మీరు రోజు ఉదయాన్నే మైదానికి వెళ్తారా అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది
అవును రోజు ఉదయం ఐదు గంటలకే మా ఊరి హై స్కూల్ మైదానానికి వెళ్ళడం నా అలవాటు ఉద్యోగం లే లేకపోయినా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి క్రీడలు వ్యాయామం చాలా అవసరం పొద్దున్న చల్లడిగాలిలో మైదానమంత జూకులతో కోలాహలంగా ఉం ఉంటుంది కాబట్టి సో రోజు మార్నింగ్ నేను లేవగానే మైదానంలోకి వస్తాం
చ్చి నడక సాధించడం కొందరు కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆటడం అలవాటు చేసుకుంటున్నారు పల్లెల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం మంచి పరిమాణం కదా
నిజమే పూర్వం పల్లెలో ఎక్కువ కబడ్డీ ఖోఖో లాంటి సంప్రదాయాలు ఆడేవారు బట్ ఇప్పుడు చాలా చేం అని అయిపోయింది కదా సో ఇప్పుడు మా మా మీ ఊర్లో ఇలాంటి ఆటలు ఆడుతున్నారు
ఇప్పటికి మా ఊర్లో అమ్మాయిలు ఖో ఖో తాడాట మరియు రింగ్ టెన్నిస్ ఎక్కువగా ఆడుతుంటారు ఇవి ఆడటానికి పెద్దగా ఖర్చు అవ్వదు కేవలం కాస్త స్థలం ఉంటే సరిపోతుంది శారీరక శ్రమకి ఎంతో దోహదం చేస్తాయి
మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంది కదా ఇప్పుడే టీవీలో పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్ చూస్తున్నాను మీకు క్రీడలు చేయడం ఇష్టమేనా
అవును నాకు క్రికెట్ తో పాటు ఒలంపిక్ క్స్ ఆసియా క్రీడలు చూడడం అంటే చాలా ఇష్టం మన దేశ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు గెలిచినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది
మన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులు ఎన్నో కష్టాలను ఓర్చి పైకి వస్తుంటారు సరైన వస్తులు లేకపోయినా వారు చూపే పట్టుదల మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది మనలాంటి యువతకు వారు ఆదర్శం లాంటివారు
అవునండి బ్యాంకింగ్ ఆ సారీ బా బాక్సింగ్ అథ్లెటిక్స్ మరియు వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో మన గ్రామీణ యువత ప్రతి అద్భుతం క్రమశిక్షణ నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చ అని వారిని చూస్తే అర్థమవుతది ఉద్యోగం లేని సమయంలో ఇలాంటి క్రీడలను చూస్తే మనలో కూడా ఏదో ఒక కొత్త ఊసు ఉత్సాహం వస్తుంది
కరెక్ట్ క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు కదా ఓటమిని తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఇస్తుంది మంచి పాఠాలు నేర్పుతాయి జీ తోండా వాచు ఓడు దదుడుకునేదా నేలా నేర్చుకోడు కూడా క్రీడలు చాలా మంచిగా మనకు క్రీడల ద్వారా చాలా మంచిగా తెలుసుకోవచ్చు
అవును గెలుపోటములను సమానంగా స్వీకరించడం కూడా క్రీడా స్ఫూర్తి యొ ఒక ముఖ్య ఉద్దేశం
సాయంత్రం అయ్యింది మా ఊర్లో మైదానంలో ఈ రోజు వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి అంటా సో చుట్టుపల గ్రామాల నుండి కూడా వస్తున్నారు ఊరంతా ఒక పండుగ వాతావరణంలా ఉంది నేను కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి ఈ రోజు ఇగా
అవునా పల్లెల్లో జరిగే ఇటువంటి స్థానిక టోర్నమెంట్లు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి కదా గెలిచిన జట్టుకి ఇచ్చే బహుమతుల కంటే ఆటను చూడ్డానికి వచ్చే జనం ఇచ్చే ప్రోత్సాహం కూడా చాలా గొప్పగా ఉంటుంది
అవునావు ఇక్కడ స్టేడియా లాగా సిటీ లాగా గ్యాలీలు ఏం ఉండవు కూర్చీలు ఉండవు అందరు మైదానంలో చుట్టూ నిలబడి లేదా నేలపై కూర్చొని తమ ఊరు జట్టుని గెలిపించడానికి గట్టిగా అరుస్తాం మద్దతు ఇస్తాం చాలా బా అనిపిస్తాది ఆనందం ఈ ఆనందం కోర్లుగా చేరినా నాయిల దొర్కదు
నిజమే మా ఊర్లో కూడా సంక్రాంతి పండగ సమయంలో కోలాటం మరియు కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు పెద్దలు పిల్లలు అనే తేడా ఏముండకుండా అందరు కలిసి ఉత్సాహంగా పాల్గొంటారు డిజిటల్ స్క్రిన్లాకి దు ఈ విధంగా మనుషులంతా ఒకే చోట కలవడానికి ఇవి ఒక మంచి అలవాటు
చాలా చక్కగా చెప్పాన్ ఈ కాలంలో ఫోన్లలో ఆటలు ఆడడం కంటే మైదాన లోకి దిగి చమటలు కార్చడమే శారీరక మనస్ ఆరోగ్యం కూడా లభిస్తుంది కదా
అవును రాత్రి అవుతుంది మ్యాచ్ ముగిసిందా ఎవరి గెలిచారు
మా నా పక్క ఊరు జట్టు గెలిసింది అయినా అందరు కలిసి ఎంతో స్నేహపూర్వకంగా ఆ కదలాచలం చేసుకున్నారు అది ముగిశాక అందరు మిత్రులే కదా
అది చాలా మంచి విషయం క్రీడలు మనుషులను కల్ తాయి ఈ రోజు క్రీడల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మళ్ళా కూడా ఇం ఇప్పుడు వ్యాయామం ముగించుకొని వీలైనంతా మాట్లాడుకుందాం ఇంకేమన్నా చెప్పండి మరి
నిజంగా ఆ రోజులే వేరు ఆ ఆటలు మనులు పరస్పర సహకారాన్ని జట్టుగా ఎలా పని చేేయలో నేర్పేవి ఇప్పుడు పిల్లలు రోజంతా చేతిలో ఫోన్లు పట్టుకోని కళ్ళు కాపాడు పాడు చేసుకుంటున్నారు మైదానికి వచ్చి ఆడితే వచ్చే ఉత్సాహాన్ని కోల్పోతున్నారు
కరెక్ట్ గా చెప్పారు అందుకే మా ఊర్లో ఈ మధ్య శని ఆదివారాల్లో పిల్లలందరినీ ఒకట్ టే దగ్గర చేర్చి ఇలాంటి పాతకాల పాటల్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నా దీనివల్ల వాళ్ళకి శారీరమ శ్రమతో పాటు మన సంస్కృతి కూడా తెలుస్తుంది కదా
ఆ చాలా మంది చల్లరుపవాడు ప్రారంభించారు అయితే ఈ క్రీడల్లో రాణించాలన్నా లేదా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలన్నా కీల మాటలు సరిపోవు మంచి ఆహారం కూడా అవసరం కదా నగరాల్లోని వారైతే ఖరదీలైన పోడి బునాలు వాడుతుంటారు కానీ మన పల్లెల్లో నాన్యమైన ఆహారం సహజంగానే దొర్కుతుంది
అవును మన పల్లెటూరి ఆహారమే మనకు పెద్ద బలం ఉదయాన్నే తాగే రాగిజావా సజ్జ రొట్టెలు మరియు ఇంట్లో కాచిన స్వచ్ఛమైన పాలు నెయ్యి శరీరానికి ఎంతో శక్తినిస్తాయి
నిజమే నేను కూడా రోజు వ్యాయామం ముగిసిన తర్వాత గుప్పెడు నానబెట్టి శనలు తింటాను వేరు శన బప్పులు గాని మరి ఒక గ్లాస్ పాలు తాగుతాను ఇవి మార్కెట్ లో దొరికే దొరికే కృత్రిమాల కంటే ఎంతో మేయిల్ కదా మన ఊరు రైతులు పడించే పప్పు ధాన్యలో ఉండే పోషకాలు మనల్ని రోజంతంగా ఉత్సాహంగా ఉంచుతాయి
అవును అందుకే పల్లెటూరు జనుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎండనక వాననక పొలాల్లో కష్టపడి ఒప్పిక వారికి ఆహారం వల్లే వస్తుంది గదా
అవును ఆ మీ సైడ్ ఏం వాత్ వాతావరణం చేంజ్ అయిందా మా సైడ్ సాయంత్రం అయింది కదా వాతావరణం మొత్తం మారిపోయింది ఇక్కడయితే ఒక్కసారి మబ్బలు పట్టేసి చీకటి అయిపోయింది
మ్ హు అవునా ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి అనుకో పొద్దుటి నుంచి విపరీతమైన ఉక్కపోతగ ఉండింది ఇప్పుడే చల్లటి గాలి మొదలైంది బహుశా ఈ ఏడాది వర్షకాలం గట్టిగానే మొదలయ్యేలా ఉంది
అవునవును స్టార్ట్ అయింది కదా వర్షకాలం ఈ ఎండలకి అల్లాడిపోయం ఇన్ని రోజులు అప్పుడు వాన లేక నరకం చూసిన అందుకే నేను ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని వెయ్యి కళ్ళతోని వెయిట్ చేస్తున్నా ఈ చల్లాని గాలి తగులుతుంటే అబ్బా చాలా ప్రాణం లేసోచింటనిపి స్తుంది
నిజమే ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి ఈ మధ్య కానీ వర్షాకాలం వస్తే ఒక సమస్య తీ తుంది గాని రోడ్డు మీద ట్రాఫిక్ బురద చూస్తేనే మళ్ళీ చిరాకు పుడుతది నాకైతే
ఆహా నువ్వెప్పుడు ఇంతేరా పాజిటివ్ విషయాల కంటే ముదే నెగిటివ్ ఆలోచిస్తావు అయినా ఈ వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన చల్లదన ముందు చిన్న చిన్న ఇ బంది ఎంతా ఎప్ప
మట్టి వాసిన వరకు ఓకే గాని మళ్ళ ఏట నువ్వు పోవాలంటే ఆ ట్రాఫిక్ లో బయ బైక్ మీద ఎంత కష్టం నీకేం తెలుసు రెయిన్ కోట్ వేసుకున్నా సరే లోపల బట్టలు అన్నీ త డిచిపోతాయి. పైగా రోడ్ల మీద మోకాళ్ల లోతు నీళ్లు కూడా
నవునవును అది కూడ కరెక్ట్ రీసెంట్ హైదరాబాద్ అ సిటీలలో కూడ అలానే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలు నీళ్ళు నిలిచిపోవడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండవ వసువున్ వస్తుంది పైగా ఈ సీజన్ లో దోమలు జ్వరాలు కూడ ఎక్కువైపోయినాయి.
అవును అందుకే ఈ సారి ముందుగానే ఇంట్లో దోమలు తెర్రలు, ఆల్ అవుట్లు అన్ని రెడీ చేసి పెట్ కున్నాం ఆరోగ్యం ఇస్ వర్షం లో చాలా జాగ్రత్త ఉండాలి. ఈ రెండు మూడు నెలలు బయట ఫుడ్ గూడ పూర్తిగా తగ్గించేయాలి.
వంద శాతం నిజం ఈ పాయింట్ అయితే ముఖ్యంగా ఈ టైంలో రోడ్డు పక్కన దొరికే పానిపూరి ఈ చాట్ లాంటివి తిని ఆరోగ్యం కరాబ్ చేసుకునే బదులు ఇంట్లోనే చల్లటి వాతావరణంలో వేడిగా సమోసా లేదా పకోడీలు తింటూ చాయితాగుతే మజాయ్ వేరు
అబ్బా కరెక్ట్ పోయింట్ గుర్తు చేసావ్ మా ఇంట్లో ఇప్పుడే పొయ్యి మీద ఛాయ పెడుతున్నారు. ఆ సువాసన ఇక్కడ దాకా వస్తుంది నువ్ చెప్పిన ట్లో వేడివేడిగా ఏమైనా బజ్జీలు చేస్తే బావుండ అనిపిస్తుంది.
ట్లి వా దాకా వర్షం అంటే చిరాకన్నం ఇప్పుడు అప్పుడే బుజ్జిలు గుర్తొచ్చాయా సరేగాని మ్ మీంట్లో వర్షాకాలానికి ముందే చేయాల్సిన రిపేర్ అని చేశారా అంటే రోఫ్ టాప్ లీకేజ్లు గానీ కవరింగ్ కాని
ఆ పోయిన వారమే వాటర్ ప్రూఫింగ్ చేయించాం ఆల్రెడీ గత ఎడాది వర్షాల కొంచెం ఒక గోడ మొత్తం తేమ వచ్చేసింది. అందుకే ఈసారి ముందే జాగ్రత్త జాగ్రత పడ్డాం మరి మీ ఇంట్లో ఓకేనా అంతా
మా ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్లతోనే మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ చెట్ల కొమ్మలు అన్ని వైల్లా తగులుతున్నాయి. ఆ గట్కే గాలి వీసిన ప్రతిసారి వయర్లు తే గిపోతాయిని భయంఅయితుంది. అందుకనిగా మేము నిన్ననే మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినాము. వాళ్ళు వోచ్చి అవి క కట్ చేసి చేస్తా అన్నారు పని
అవును గాలి వన్లకి చె ట్లు విరిగి బట్టం, కరెంట్ పోవడం చాలా కామన్ కదా ఈ సీజన్ లో మళ్ళ సీజన్ లో పవర్ ఎప్పుడు ఎప్పుడు కట్ అవుతుందో ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు కట్ అవుతానే ఉంటది. ఇన్వెంటర్ బ్యాకప్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి
ఆ ఆ నిన్ననే చెక్ చేసాం అంతా బానే ఉంది. ఆ మాట్లాడుతున్నా గాని ఇక్కడ గట్టిగా ఉరుమలు మొదలయ్యాయి చూడు బహుశా ఇంకో ఐదు నిమిషాలు ఆరు పద నిమిషాల్లో పెద్ద వర్షం పడేలా ఉంది. కరెంట్ కూడ పోయేలా ఉంది ఓల్టేజ్ ఆఫ్ అండ్ డౌన్ అవుతుంది.
అవునా అయితే ఫోన్ పెట్టేసి ఇంట్లో ఉన్న టీవీ కంప్యూటర్ ప్లగ్లు అన్నీ వికేరా బాబు హై వోల్టేజ్ వస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతాయి.
అవును నేను కూడ అదే అనుకుంటున్నా రగ్గులు తీసేసి ప్రశాంతంగా ఏం చేస్తానండి చాన రోజులు అయితుంది గదా వర్షం పడక కిటికీ పక్కన కూర్చోని ఆ వర్షాన్ని చినుకులు తగులుతూ ఆ హ్యపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా మరి నీ ప్లాన్ ఏంటి ఇప్పుడు హలో
ఆ హలో
హలో
ఆ ఏమో అన్నవు నాకు అర్ధం కాలే ఇందాక
వర్షం పడుతుంది పడుతది కదా నేను విండో దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్ సా మరి నువ్వు నువ్వేం చేస్తావు నీ ప్లాన్ ఏంటిదని
నాయేం నేనేం లేదు ఫోన్ పట్టుకొని కూసుంటా బజ్జీలు ఎత్తే మంచిగా ఉండు అని బజ్జీల వీడియోలు చూసుకుంటూ ఉంటా ఎట్లాగా మా ఇంట్లో ఎయ్యారు కాబట్టి
ఉమ్ చాల రోజుల తర్వాత వర్షం పడుతుంది గదా ఆల్మోస్ట్ త్రీ, ఫోర్ మన్స్ అయితుంది ఈ ఎండాకాలంలో నగ్గి నగ్గి చచ్చిపోయినా సో వర్షం పడుతుంటే చాలా ఆనందంగా ఉంది, నాకు వర్షంలో వెళ్ళి తడవాలని కూడ ఉంది.
మరి నీకు వర్షం పడితే బజ్జీలు తినే అలవాటు ఉందా ఇట్లా వేడి వేడి ఏమైన్నా తినబుద్ది అయితదా వర్షం పడేటప్పుడు
ఉంటది అందరికి ఉంటది జనరల్ గా తినాలని ప్రజెంట్ ఈ ప్రజెంట్ అయితే లేదు ఈ వర్షాకాలం ఇంక ఉంటది కదా ఒక టూ మంత్స్, త్రీ మంత్స్ సో తప్పకుండా తింటాను బట్ ప్రజెంట్ అయితే ఈ ఎండ నుండి విముక్తి పొందాల అనిపిస్తుంది ప్రశాంతంగా పోయి వర్ష ములో నానాలనిపిస్తుంది
పడుతుంది ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి వాతావరణం చల్లబడింది గదా ఇం గా కూడ నీకు అట్లానే ఉందా
అవునవును స్టార్ట్ కూడ అయింది సరే అండి మరి ఉమ్ కొద్దిసేపు ఏంజాయ్ చేసాక నేను కాల్ చేస్తాను
ఉమ్ సరే అండి బాయ్